హలో
హలో
నమస్కారమండి
మ్మ్ నమస్కామండి ఎలా ఉన్నారు
మేము చాలా బాగున్నామండి మీరు
మేం మంచిగున్నామండి తిన్నారా
అవునండి తిన్నాము మధ్యానం మీరు
మేం తిన్నామండి
మేమండి ఏం తింటామండి మామూలుగా ఇంట్లో చేసేలాగే తిన్నామండి అన్నం రసం సాంబార్ అలా
అవునండి
అవునండి
మ్మ్ మీరు స్పోర్ట్స్ మంచిగా ఆడతారా అండి
ఆడుతామండి ఏం తిన్నారు చెప్పండి
ప్పు అన్నమండి
అవుండి వడియాలు లేవా అండి
అవును ఒడియాలు చేసుకోలేదండి మేము ఈరోజు ఆయిలీ ఫుడ్ ఎందుకుని చెప్పి చేయలేదండి
మరి ఇవి త్తినరాండి పచ్చళ్ళు ఆవకాయలు
ఆ లేదండి అవి ఏం చేసుకోలేదు జస్ట్ ఈ రోజు మంచిగా పప్పు చేసుకొని తిన్నా మండి
మీరు ఫుడ్ మంచిగా తింటారా అండి
ఆ మంచిగా తింటామండి హ కాదండి మీరు స్పోర్ట్స్ స్పోర్ట్స్ స్పోర్ట్స్ మీకు తెలుసా అండి
ఆ అండి తెలుసు కదా
ఆ ఏమం స్పో అదే ఏమం స్పోర్ట్స్ ఆడుతరండి మరి మీరు హలో అవునా అండి
చెప్పండి
ఆ అవునండి
మీరండి
నేను చాలా ఆడతానండి త్రోబాల్ ఆడతాను బాగా షటిల్ ఆడతాను తర్వాత టేబుల్ టెన్నిస్ ఆడతాను
మల్టీ టాస్కింగ్ ప్లేయర్ అండి మీరు చాలా ఆడతారే అండి
మీరేం ఆడతారండి క్రికెట్ ఎలా ఆడతారు
అంటే బేసిక్గా అండి నేను వికెట్ కీపర్ కమ్ బ్యాట్ మెన్ అండి వికెట్ కపింగ్ చాలా బాగా చేస్తాను ఇంకా క్రికెట్ కూడా అండి
అవునండి
ప్లేయర్ అండి
అవునా అండి
అవునండి
ఉ ఇంకా ఏమిమాతారండి
ఇంకానండి ఐ లవ్ ప్లేయింగ్ క్రికెట్ అన్ నెక్స్ట్ వ చ్చండి ఇది షటిల్ అంటే పిచ్చి అండి
అవునాండి
అ
హ్మ్ ఇంకా ఏం ఆడతారండి క్రికెట్ ఎలా ఆడుత తారో చెప్తారా అండి మాకు కొంచెం
ఏముందండి లైక్ బౌలర్ బోల్ వేస్తాడు మనం కొట్టాలి నాకు బౌలింగ్ రాదు కానండి వికెట్ కీపింగ్ చాలా బాగా చేస్తానండి బ్యాటింగ్ బ్యాటింగ్ నేను ఓ ఓపెనర్ అండి
అ అవునా అండి
ఆ క్రికెట్ అంటే లేవన్ మెంబర్స్ ఉంటారండి ఒక టీమ్ కి రెండు టీమ్స్ ఆడతారండి ప్రతి టీమ్ లో కన్ఫామ్ గా ఫోర్ మెంబర్స్ బౌలర్స్ అయితే ఉండాలండి కన్ఫామ్‌గా ఇంకా బ్యాట్స్‌ మెన్స్ ఆల్రౌండర్స్ మన ఇష్టం అండి బౌలర్స్ అయితే కన్ఫామ్‌గా నలుగురు బౌలర్స్ నలుగురు బౌలింగ్ ఏయ్యగలిగిన వాళ్లు ఉండాలండి
అవునండి
పీపర్ ఒక వికెట్ కీపర్ కూడా
అవున అండి
అలాడిర్ ఆ అవునండి ఇంకా బౌలింగ్ టైప్స్ ఉంటాయి ఉంటాయండి బౌలింగ్ టైప్స్ ఉంటాయండి, లైక్ ఫాస్ట్ బౌలింగ్ మీడియం ఫాస్ట్ అని స్పిన్నర్ స్పిన్నర్స్ ఉంటారండి స్పిన్నర్స్ లో లెఫ్ట్ ఆ ఓకే ఆఫ్ స్పిన్నర్ అండి లెక్స్ పిన్నారని మిస్ ఫీస్ పిన్నారనీ ఇలా రకరకాలుగా ఉంటాయండి బ్యాటింగ్‌లో కూడా స్టైల్స్ ఉంటయి. అయితే లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్, అది ఒక ఆర్మ్. మానేయండి కానీ డిఫెన్స్ ఆడేవాళ్లు ఉంటరు షాట్స్ ఆడేవాళ్లు ఉంటరు అగ్రెసివ్ కంటెంట్ చూపించేవాళ్లు ఉం
అవునా అండి
ఎండకి ఉమ్ ఆ బట్ చాలా సేఫ్‌గా ఆడాలండి ప్రో బాల్‌లా అండి చిన్నప్పుడు ఆడానండి మరి ఇప్పుడు అయితే ఆడలేదు కన్నెప్ చిన్నప్పుడు బాగా ఆడేవాడ్
హ్మ్మ్ అవునా అండి నేను త్రో బాల్ మంచిగా ఆడ్తా అండి
అవునా అండి
హ్మ్మ్ ఎట్లా ఆడ్తానో చెప్పండి నేను
చెప్పండి అదే అడుగుతున్నాను మేరే చెప్తున్నారు చాలా ఫాస్ట్‌గా ఉన్నారు అండి మీరు
ఆ హ్మ్ అవునండి త్రో బాల్‌కి బెస్ట్‌గా ఫస్టూ ఆ, కొన్ని రూల్స్ ఉంటయి అండి. బాల్ రైట్ సైడ్ నుంచి వస్తే కచ్చితంగా రైట్ సైడ్ నుంచే పట్టాలే, లెఫ్ట్ సైడ్. నుంచి వస్తే లెఫ్ట్ సైడ్ నుంచే పట్టాలి అంటే రైట్ సైడ్‌లో వచ్చి లెఫ్ట్ సైడ్‌లో నుంచి టర్న్ అయ్యే లెఫ్ట్ సైడ్ సైడ్‌కి పడితే అది అప్పుడు ఫౌల్ దానికి క్యాచ్ ఆ తర్వాత లేకపోతే బాల్ ఒకసైడ్ పట్టి ఇంగొ ఇంగోక సైడ్ తీస్కొని వేస్తా అప్ అప్పుడు గుడా ఫౌల్ అవుతదండి, పాయింట్ ఆపోజిట్ టీమ్‌కి ఎల్పోతది ఏ సైడ్ నుంచి బాల్ వస్తే ఆ సైడ్ నుంచే అట్లే బాల్ వేయాలండి
ఆహనా
హ్మ్మ్ అదే అండి రూల్సు తర్వాత ఆ బేసిక్‌గా దానకి వచ్చేసి నైన్ మెంబర్స్ ఉంటారు అండి ఆడ ఆడడానికి
ఆవును
ఆ నైన్ మెంబర్స్ ఉంటారు త్రో బాల్ ఆడడానికి చాలా బాగా ఆడొచ్చు అండి, త్రో బాల్ బాల్ అనేది కొంచెం ఆ లిమిటెడ్ లైట్ వెయిట్‌లో ఉండాలండి యేట ఇట్లా అంటే చట్ అండ్ వైట్ లైక్ వన్ టు టూ కేజీస్ ఉంటే బాల్ కొంచెం కష్టం కాబట్టి టి ఒక మినిమం హాఫ్ కేజీ బాల్ అలా అంత వెయిట్ ఉండాలండి ఆ ఉమ్మ్
సున్నారండి ఆ మీ గేమ్ గురించి మీరు ప్లేయరా అండి ఐ ఎస్
అవునండి
ఆహా అదే ఇంత క్లారిటీ చెపుతున్నారు
అవునండి టేబుల్ టెన్నిస్ తెలుసా అండి మీకి
ఆ అండి
హ్మ్ ఎలా ఆడతార మీరు
ఇండోర్ గేమ్స్కి ఎళ్ళినప్పుడు ఆడతామండి టేబుల్ టెన్నిసు నేను మా ఫ్రెండ్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం ఇండోర్ గేమ్స్ ఎళ్ళినప్పుడు చెస్ కానీ ఇంకా టేబుల్ టెన్నిస్ కానీ అండి బాగా ఎక్కువగా ప్రిఫర్ చే
అవునాండి
ఈరోన్
హ్మ్ ఇంకా ఇంకా ఏం ఆడతారండి టేబుల్ టెన్నిస్ వచ్చేసి ఆ బేసిక్గా టేబుల్ టెన్నిస్ అంటే ఆ అటేం చాలా ఈజీ అండి ఇప్పుడు చూడండి బాల్ అనేది ఖచ్చితంగా పిచ్ అటు పక్కకు రావాలి ఇఫ్ నాట్ మనం ఆడలేమండి పిచ్ చ్ రాకపోతే లేకపోతే కరె క్ట్గ ఒక నెట్ ఉంటుంది కదండి నెట్ కంటే కొంచెం పైన బ బాల్ అనేది కొంచెం నెట్ కంటే కింది వచ్చిందంటే అప్పుడు గేమ్ అనేది ఫౌల్ అయిపోతుంది బాల్ అనేది చ్చితంగా నెట్గా అనుకోవడం గాని ఇలా జరుగుతుందండి ఎప్పుడైనా టేబుల్ టెన్నిస్ ఆడేటప్పుడు బ్యాట్ అనేది ఒక ఒక ఒక ఫింగర్తో ఆ ఫింగర్ ఆ లిటిల్ ఇది ఇండెక్స్ ఫింగర్ ఉంటుందా అండి ఇండెక్స్ ఫిగర్ బ్యాట్ని అదైతే నీ ట్గ టచ్ చేస్తామో
అవునా అండి
ఆ ఎప్పుడైతే క్యాట్ ఇస్తామో నీట్గా అప్పుడు బాల్ అనేది బాగా కొట్టొచ్చండి అప్పుడు మనకు ఒక గ్రిప్ వస్తది కొట్టడానికి
ఓకే అండి
ఆ ఇంకా అండి
ఇంకా ఏం ఆడతుంది క్యారమ్స్ ఆడరాండి మీరు
మ్ క్యారమ్స్ ఆడతామండి
ఆ బట్ ఇంట్లో ఉంటే చాలా బా ఫ్యామిలీ ఎంజాయ్ చేసుకుంటా ఆడచండి
అవునండి క్యారమ్ అనేది చాలా బావుంటుంది ఆడ్నికి బేసి ఏం తెలుసా అండి మేము క్యారయ్ ఆడేటప్పు ప్పుడు రెడ్ కాయన్ కోసం ఎంత ఎట్లా చేస్తాం తెలుసా అండి ఆ లాస్ట్ ఫాలో పడ్డం కోసం ఎంత తనకలాడ్తమో మేము ఆ ఇప్పుడు రెడ్ రెడ్కాయిన్కి తగిలితే ఆ ఫౌల్ కదండండి బేసిక్ లాస్ట్ ట్లో ఉన్నప్పుడు ఫౌల్ కదా సో ఇంకా ఆ ఫాలో ఖచ్చితంగా ఎలోగా అలా వేయాలి ఎలో అలా వెయాలి అని చెప్పేసి రెడ్ కాయన్ని అట్టపట్టి ఇట్ట పట్టి ఫాలో పడదండి ఫాలో పడకపోతే మళ్ళీ అక్కడ పెట్టాలి సో మే ఏం చేస్తామంటే ముందు ముందుగానే రెడ్ కోయిన్ అనేది ముందు కొట్టేసుకుంటాం రెడ్కి ముందే కొట్టు ఫాలో టేస్తాము
ఓహో చాలా మంచి ఐడియా ఉందండి స్ట్రాటజీ బా ఫాలో అవుతారు మీరు
అవునండి మీరు చెస్ అడుతరాండి
ఆ ఐమ్ ఎ గుడ్ ప్లేయర్ అండి చెస్ అంటే బాగొచ్చు
అవునా అండి ఆ మీరు బేసిక్ గా ఫస్ట్ లో టూ స్టెప్స్ వేస్తారా వన్ స్టెప్ వేస్తారా అండి అయితే
ఎప్పుడైనా కానీ నేను సింగిల్ స్టెప్ తోనే స్టార్ట్ చేస్తానండి
అవునా అండి ఆ మీరు బే ఇప్పుడు మీరు చాలా మంచి ప్లేయర్ అంటున్నారు ఆ చెక్ ఎలా పెడతారండి ఎన్ని స్టెప్స్ కి మీరు చెక్ అయిపోతున్నారంటే ఎన్ని చాన్స్ కి చెక్ పెట్టే
అంటే నేనేం నేను చాలా అంత పెద్ద ప్లేయర్ ఏం కాదండి చెస్ బాగా తెలుసు అన్నానండి నేను ప్లేయర్ కాదు అందులో జస్ట్ బాగా ఆడుతా ఇంట్లో అందరితో అలా క్రికెట్ అండి నేను స్టేట్ ప్లేయర్
అవునా అండి ఇంకా అండి
ఇంకేముందండి మీరే చెప్పాలి మీరు చాలా బాగా చెప్పారు త్రోబాల్ గురించి అయినా ఇగ ఇవి ఆడడం మళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ బాగుండిద్దండి అవుట్డోర్ గేమ్స్
అవునండి ఎప్పుడైనా గేమ్స్ ఖచ్చితంగా ఆడాలి అవునండి మంచిది గేమ్స్ ఫోర్ లెగిస్తే యోగా చేసేసి మళ్ళీ వాకింగ్ చేసేసి రన్నింగ్ కొంచెం సేపు కొడతా తర్వాత పుషప్స్ చేస్తా అండి నేను మీరు
అవునా అని చాలా స్ట్రెంత్ ఉన్నట్టుందండి మీకే మేము అబ్వియస్గా చేస్తాం అనుకోండి
ఉమ్ అవునండి
అదే మీరే చెప్తుంటే మీకు చాలా స్త్రెంత్ ఉందేమో అనిపిస్తుంది అండి
అవునండి ఇంకా అండి మీరు ఎన్ని పుషప్స్ చేస్తారండి రోజుకి
నేనా అండి నేనైతే అరౌండ్ డైలీ మొత్తం కలిపి ఒక వన్ ఎయిటీ టు టూ హండ్రెడ్ చేస్తా అండి
అవునా అండి ఓకే అండి మంచిగ హెల్త్ ఉంటుంది సరే అండి మరయితే ఓకే బాయ్ అండి
ఓకే అండి కానీ కొంచెం జాగ్రత్త అండి అన్ని చేసేదప్పుడు
ఓకే ఓ ఓకే అండి
సరే అండి
ఓకే అండి బాయ్